హలో హాయ్ అండి బాగున్నారా బాన్నారా వినిపిస్తుందా వాయిస్ హలో హలో హలో హలో హలో
ఈ వాయిస్ నా పడిగానే ఉంది నా వాయిస్ ఉందా మీకు క్లారిటీగా
అ నీది ఇప్పుడు వస్తుంది క్లారిటీగా ఆ బాన్నారా
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఊ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇంట్లో పనులు ఇంకా అయిపోలేదు చిన్న చిన్నగా ఒక్కొక్కటి కంప్లీట్ ఎక్కుంటున్నా
ఉహు ఆ అయిపోనాయండి ఇప్పుడే బాబులేశాడు
అవునా హలో
ఎమ్ కర్రీ చేసారు
పాలకూర అండి
ఉహు అవునా
మీరే చేసారు
మేమా టమాట గిన్నెలు తోమారా గిన్నెలు బట్టలు ఉతికరా
ఆ బట్టలు అంటే వాషింగ్ మెషిన్ లో వేసేసా అలాగాని గిన్నెలు అయిపోయాయండి
తినలేదా టిఫన్ టిఫిన్ చేసారా
అ చేసేసానండి మీరు
చేయలే ఇంకా అన్నం ఆ తిన టిఫిన్ చేయం అన్నమే తింటాము ఏ రోజు
ఏంటండి
బాబు ఏం చేస్తున్నాడు
అవును మా అన్నయ ఆడిపిస్తున్నాడు
ఊ
మా అన్నయ్య ఆడిపిస్తున్నారండి
ఉహు అవునా
మీ బాబు ఏం తెస్తున్నా
పాలు తాగుతాడు
ఏం కర్రీ అండి ఇది
ఈరోజు టమాటా చిన్నపిల్ల అక్కడ ఏమన్న మాడిపోతున్నాయా అని
ఏంటండి
అక్కడ ఎండలు కొడుతున్నాయా బాగా
ఆ ఇప్పుడు వరక అయితే బయటకు వెళ్లలేదండి నేను మా మేము ఉంటున్న అపార్ట్మెంట్ లో అయితే రాదు ఎండే రాదు ఎండే రాదండి ఎప్పుడు నీడనే ఉంటది సో బయట ఉందనే తెలవద్ మాకి ఏమంటే అపార్ట్మెంట్ లో రాదండి
అంతే ఎండ బాగా కొడుతుందా అండి ఇక్కడయితే
ఆహ
ఉ
పిల్లల సౌండ్
సలపడుతుంది మీరే చెప్పాలండి బాగా ఎండ కొడుతుంది ఏటన్నా పోదామన్నా కూడా ఎండలో ఏంటో ఈ చిన్నోడిని వేసుకుని వెంట పోబుద్దీ పోవడానికి కాట్లేదు అండి
ఈవెనింగ్ టైమ్ వెళ్ళక పోయారా మరి
ఆ నేను కూడా సిక్స్ వరకు ఎండనే కొడుతుంది
సిక్స్ వరకు ఎండ కొడుతుందా ఏమో మాకయితే గ్రౌండ్ కి వెళ్ళినామ్ మా బాబుని తీసుకొని మా ఇంట్లో వాల్ల అందరం కలిసి గ్రౌండ్ కి వెళ్ళినామ్ అనమాట గ్రౌండ్ కి వెళ్ళేసి ఇంక అక్కడ క్రికెట్ ఆడుకున్నాం క్రికెట్ ఆడుకొని తిన్నగా వచ్చినమ్మ నిన్న ఉ మొన్న అయితే ఏం పెద్ద ఎండగా లేదు అరౌండ్ ఫోర్ కట్లా కెళ్ళినా బానే ఉండే
అవును
ఉ ఉ
ఏమో ఇక్కడ బానే ఎండ కొడుతుంది రాకున్న కూడా ఇబ్బందే ఈ టైమ్ లో అయితే
బోల సౌండ్
ఈ టై లో బాగానే ఎండ కొడుతుంది
అయి మీట మధ్యాహ్నం ఎండ వద్దులేండి టైమ్ కి బాగా ఎండ కొడుతుంది
ఆ ఆ
ఉత్తి టమాటా వండారా
ఆ ఆ ఉత్తి టమాటా అండిన
ఎట్ల చేస్తారో రెసిపీ చెప్తారా నాకు
పచ్చి మిర్చి కోసి తాళింపులు వెయ్యాలి అంతేలే తాలింపులు వెయ్యాలి ఇక అది మగ్గినంక పసుపు వెయ్యాలి
ఒకే
ఆ ఇక మగ్గినంక పసుపు వేసినాక టమటాలు వెయ్యాలి టమాటాలు వేసినాక అది మగ్గినంక ఉప్పు కారం వేసి ఆ మీరు ఎలా చేస్తారు
మా ఇంట్లో నేను టమాటా ఎక్కువ వండనండి మా వాళ్ళకి నచ్చది ఇప్పటివరకు అయితే ఉండలేదును
ఆహా
హ్
ఆ
ఏం కూరలు ఇష్ట పడతారు మీవొళ్ళు
మా ఇట్ల ఉంటయి మా ఇంట్ల ఎక్కువ నాన్ వెజ్ తింటారండి.
అవునా ఎల్లది చీకెన్ మాటన్ ఇష్ కెనా మాటన్ ఇష్టమా
ఒక్కొక్కరికి ఒక్కోక్కటి ఇష్టం. అంటే నాకు మటన్ మా హస్బెండ్ కి ఫిష్
హ్
అబ్బో ఒక్కొక్కలికి ఒక్కొక్కటి ఆంటే ఇష్టం.
ఆ
మీకు మ్యారేజ్ అయి ఎన్ని ఇయర్స్ అవుతుంది. అం
ఫైవ్ ఇయర్స్
ఫైవ్ ఇయర్స్ అవుతుందా ఏజ్ టు ఇయర్స్
టు ఇయర్సా అ
స
ఏమన్న
మీ ఫేవరెట్ డిష్ ఏంటండి
చికెన్ అండి
హ్ అంటే చికెన్ ఏది తింటారు. ఎక్కువ బిర్యానీ లేకపోతే
హ్ మీరూ తింటరా బిర్యానీ చికెన్ బిర్యానీ ఇష్టమా మటన్ బిర్యానీ ఇష్టమా
హా బిర్యానీ బిర్యానీ ఏదైనా తింటా నాకు అట్లే ఏం లేదు. చికెన్ మటన్ ఎం లేదు బిర్యాని ఏదైన తింట
ఉహ్ అవునా
హ్
చేస్తారా మీరు ఇంట్లో బిర్యానీ
లేదండి. బయట నుంచి ఎక్కువ మా మమ్మీ బాగా చేస్తది.
ఆహా
నేను పెద్దగా కుకింగ్ చెయనండి. ఆ నాకు పెద్దగా కుకింగ్ రాదు. అండి
ఉహ్ నేర్చుకోవచ్చు నేర్చుకుంట్రా ఏమన్న
ఆ
నేర్చుకుంటార మీ మమ్మీ దగ్గర
హా లేదండి ఇప్పటి వరకయితే అ ప్రయత్నాలు ఏం చేయలేదు.
ఉహ్ అవునా
మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు. కుకింగ్
నేనే అట్లట్ల ట్రై చేస్తాన్
అంతేనా
హ
నేను పెద్దగా కుకింగ్ అంటే చాలా తక్కువ
ఆా
ఇకా కుకింగ్ మ ఈవాల్టికితే అయితే నేనే చేశానండి ఇంట్లో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాడు
ఆఫీస్ పోయిందా
ఆహా
సో నేనే చేసా ఇట్ా
ఆ అవున్న
వాషింగ్ మిషిన్ బట్టలేగా మీకు
మషన్ మసం
ఆహ మీరే దమ్ముకుంటారా బోర్ళలు పని వాళ్ళు వేస్తారుా
నేనేదో ఉంతా అండి
బస్
మార్నింగ్ అయిపోయిందండి మా హస్బెండ్ ఆఫీస్క వెళ్ళట్ చ మనంగ బల
అవునా
అ
బాక్స్ వేసుక వెళ్తాడా
బాక్స్ తీసుకెళ్తాడు
ఉహ
పొద్దునే ఎసరావుంట
మార్నింగ్ అయిపోతుందిా మీరు
నేను కూడా పొద్దున్న ఇస్తాం అంటా అ పొద్దున్న వేసుకుని అంత పని చేసుకు కుంటాం మొత్తం అనంత అయిపోత పద్ బాబున్నాడు కద చి బాబూగా కాబట్టి పొద్దున చేస్త లేస్తే ఇబ్బంది పెడతారు
అవునా
ఓకే అండి థ్యాంక్ యూ